రండి ఆ ఆ ఏం చెయ లేదండి కాళీనె
ఇంకా
మీరేం చేస్తున్నారు
ఆ లంచ్ అయిపోయింది కళేగ కూచున్నా
అట్లుంది అంత బాగుందా ఆఫీస్ వర్క్ కిందకా
ఆ అంతా బాగానే ఉండి పర్లేదు
హ ఇప్పుడే షాపింగ్కి వెళ్దామని బయలుదేరు త్తన్నా
ఆ
ఉ ఉ షా ఇంగ ఫెస్టివల్స్ వస్తున్నాయి ఆ దాని గురించి చి అందులో ఇక్కడ వాతావరణం ఒకటి బాగాలేదు బాగా మబ్బులు పట్టుకొ వస్తుంది మీకెళ్ళి‌ ఎట్లుందండి వాతావరణ
అ
సుమారు ఎన్ని డిగ్రీలో వస్తుంది ఎండ వాతావరణం పగలు
ఒక్క రోజు ఒక్కొక్క లాగ ఉంటుంది థర్టీ డిగ్రీ నుంచి సమ్మర్ స్టార్టింగ్ కదా థర్టీ ఫైవ్ డిగ్రీస్ వా ఇప్పుడు తక్కువ ఇపోత ఉంటే, ఏప్రిల్ మే లో పెరుగుతుంది అన్నమాట.
అవునా వర్షాలు ఏమైన పడ్డాయా ఈ మధ్యలో అండి.
అహ లేేదు
ఉమ్ నిన్న సాయంత్రం మా దగ్గర, ఆ మా దగ్గర నిన్న సాయంత్రం చినుకులు పడ్డయి.
అవునా ఇక్కడ ఏం లేదండి.
అంటే ఇవీ యాసిడ్ రైన్స్ అంట. అంటరు కదా
ఆ ఆఆ
తందా కద చిన్నప్పుడు మన ఆమ్ల వర్షాలు, క్షార వర్షాలు అని, దాని ఆమ్ల వర్ష ఆ అవును, అదే ఈ పడ్డయ్ నా నిన్న వడ్డై ఎండలకి చెడు వాన్ అంటారుగ
మ్ చెమ్మా చెల్లా వాన వస్తే, ఈ వానలు పట్టడం వల్ల మనకి పంట కూడా నష్ ఉమ్ మొ ఏదన్న చెయ్ అ మంచి అనేది ఇబ్బంది.
నవునండి ఉమ్ ఇప్పుడు మనకి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నండి, ఈ షాపింగ్ లో మనకి ఫ్యామిలీ వాళ్ళకి, అమ్మ వాళ్ళకి, నాన్న వాళ్ళ నాకు బట్టలు తీసుకుందాం అనుకుంటున్నా, ఇప్పుడు మనకి బెట్రు మనం డైరెక్ట్ షాప్కి వెళ్తే బెటర్ అంటారా, లేకపోతే ఏదన్నా ఆ ఆన్లైన్ స్టోర్స్ లోగాని ఇంకా
మనం డైరెక్ట్గా షాప్కి వెళ్తేనే మంచిది కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి వస్తుం ది కొద్ది షాపింగ్ మాల్స్ ఉన్నయి కదా, కొత్త కొత్తయి పడ్డయి కదా మాల్స్. మా దగ్గర అందుబాటు టులో ఉన్నాయ్, అందులో మనకి కిడ్స్ వేర్ ఉంటది, ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్ అన్నీ ఈ షాపింగ్ మాల్ లో ప్రిస్క్రైబ్ చేసుకున్నాం. చెప్పే ఉంటా
ఉమ్
నచ్చిందే తీస్కోచ్చు. అందర్కి ఒక దగ్గర దొరుకుతయి కాబట్టి
ఆన్లైన్ గుడ ఇప్పుడు మనం ఆర్డర్ చేసినం అనుకో ఒకసారి క్లాత్లు మంచిగ రావు దానివల్ల మనకీ చేంజ్ చేసే సరికి టైం పడ్తుంది. ఇబ్బంద్ అవుతుందేమో ఇదైతే బెటర్ షాపింగ్
షాపింగ్ మాల్ బెటర్ అంటారా
హ్ మ్
మ్ ఓకే ఇప్పుడూ మన షాపింగ్ మాల్స్లో ఒక ఉమెన్ సారీకి వచ్చేసి ఎంత వరకు ప్రిఫర్ చే
ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనకి ఉమెన్స్ సారీస్ చ్చి ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితుం
త్రీ థర్టీ నుంచండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఓ
ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ అయితుంది. వాళ్ళు ఫిక్స్ రేట్ ఇస్తారండి. షాపింగ్ మాల్స్లో
మ్ మ్
ఇగ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయి ఇగ మస్ట్ టెన్ థౌజండ్ అట్లా
ఇప్పుడు ఒక ప్యాంట్ కి షర్ట్ కి ఎంత పెట్టొచ్చు అంటారు ఇక్కడ
ప్యాంట్లు, షర్ట్లు వచ్చేసి గుడా ఒక టూ థౌజండ్ దాకా ఉంటుంది.
డిస్కౌంట్స్ ఉంటాయి. కిడ్స్ వేర్ కీస్ సింగిల్గ ఇది పర్చేస్ చేస్తే బెటర్ అంటారా లేక ఏదన్న కాంబోలో గానీ అట్లా టెన్ అట్లా తీస్కుంటే బెటర్ అంటారా ఒకేసారి కిడ్స్కి
కిడ్స్కి కాంబో ఆఫర్ అయితే ఇద్దరు క్వీన్స్ ఇద్దరు కిడ్స్ ఉన్నారనుకో కాంబో ఆఫర్ అయితే ఇద్దర్కి యూస్ఫుల్ ఉంటుంది. సేమ్ కలర్స్ వస్తాయి కదా
మ్
బాగుంటది ఒకటి హై చేంజ్ అయితయి
మ్ మ్
అందులో కూడా కుదుర్తే ఇవి షో బోర్డ్ల ఉంటద లే చేస్తున్న
మ్ మ్
హు
అదే నేన్ గట్లనే మార్కెట్ గుడా వెళ్దాం కూరగాయల మార్కెట్కి మొన్న ఆ వేరే మార్కెట్లో తీస్ కోన కూరగాయలు ఇగా షాపింగ్ చేసి కూరగాయలు తీసుకుంటే ఆ కూరగాయలు బాగలేదండి పైన చూడడానికి ఆ ఫ్రెష్గా బాగున్నాయి తాజాగా అవి ఇంట్లోకి వెళ్ళి రెండు రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టంగానే పాడే బోడ పడిపోయి బాగా ఎందు వాళ్ళు అంటారు అట్లా
ఆ ఎందువల్ల అంటే అవి తెచ్చి చాలా రోజులు పెట్టి స్టోర్ చేసి ఉంచుతారు కద వాళ్ళు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి మన ప
ఉ ఉ
నా సరుకు పోను టూ డేస్ కంటే ఎక్కువ ఉండట్లేదు ఏమటే డమేజ్ అయిపోతునాయి
ఉఉ
వెజిటేబుల్స్ కూడా అట్లనే ఉన్నాయి చాలా చోట్ చాల కూరగాయాలు అమ్మట్లేదు డిమర్ట్ లా తీసుకున్నం
పచ్చిమిర్చ అండి పచ్చిమిర్చి కూడా అసలు మన దగ్గర అక్కడ ఉన్న చెట్లు ఇంట్లో ఉన్నవాటికి ప్లస్ మార్కెట్ లో ఉన్న వాటికి చాలా తాజాగా ఉంటున్నాయి పచ్చిమిర్చి కూడా
ఆహా ఉమ్మ్
అక్కడ బానే ఉంటుంది
ఇంటి తెచ్చేసరికి వాడిపోతాయి
తని అసలు మత్తం కుళపో తని
కుళ్ళిపోతాయి అవునవును ఆ అక్కడంటే వాళ ఏదైనా ఏసు ఉండొచ్చు మాక్సిమం ఏదైనా అదే
మ్మ్ ఉమ్మ్ గాదె గాదె సని
మాట నివషిస్తా ఉంటదా
పనులన్నీ కంప్లీట్ అయినాయియండి
మ్మ్ అయిపోయినాయి అండి
మ్మ్ రోజు ఏమన్నా మీ ఇంటి వారి పనులల్లో ఏమన్నా హెల్ప్ చేస్తారా పేరెంట్స్ గట్లా
ఆ చేస్తాారు చేస్తాారు అండి
రౌండ్
ఆహా పేరెంట్స్ కూడా హెల్ప్ చేస్తారండి
ఓకే అవు ఇంకా ఇదేనండి ఈ ప్రైవేటు జాబ్ గవర్నమెంట్ సైడ్ కూర్చొన ఆలోచన ఉంది అన్నట్ గ్రూప్స్ గట్లాన రాసే అవకాశం ఉంద బిఈడి అండి అట్లా ఆర్ఆర్బి
ఆ ఆర్ ఆర్ బి కి అప్లై చేశాను రీసెంట్ గా తీసుకొని కరెంట్ అఫైర్స్
ఇంతకు ముందు ఏమన్నా రాశారండి ఎగ్జామ్స్ కాంప్టేటివి
ఆ ఏ మన బ్యాంక్ జాబ్స్ రాసానండి ఉమ్ బ్యాంకు జాబ్స్ రాశాను
ఉమ్ అవి కూడా ఆర్ ఆర్ బి సైడ్ ఆ ఆర్ఆర్బి సైడ్ రాసారా లేక్పో ఏదైనా స్టేటు గ
స్టేట్ గవర్నమెంట్ నుంచి స్టేట్ స్టేట్ బ్యాంక్ జాబ్ సే రాశా ఆర్ ఆర్ బి రాయటం ఉమ్ రాస పోన్లే ఇట్ల రాసుకో అప్పుడు స్టడీ చేసేటప్పుడే
ఉమ్
ఉమ్ ఉమ్ ఈ హాలిడేస్ లో ఏమన్నా వెళ్ళొచ్చారండి ఇంటికి వెళ్ళొచ్చారా
ఆ లే ఫెస్టివల్కే వెళ్లొచ్చాము మేము
ఉమ్ ఏ ఫెస్టివల్ కి
కనుక్కోండి ఫెస్టివల్ కి సంక్రాంతి ఫెస్టివల్
సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళొచ్చారా ఉమ్ అంటే ప్రతి ఫెస్టివల్ కి వెళ్తారా లేతే ఏదన్నా అకేషన్ ఇంక ఏదనా
ఆకెషన్ బట్టి ఫెస్టివల్ బట్టి వెళ్తాం
ఉమ్
ఉమ్ ఉమ్
ఫైవ్ డేస్ వెళ్ళాము
ఉమ్ ఉమ్
పండగలు అయితే ఓన్లీ వన్డే నే ఇవాళ వెళ్లి రేపు రావడమే దానికి
ఉమ్
ఇప్పుడు
అదేలేండి
వర్క్ ఉంటది కదా వర్క్ లేకపోతే
ఉ
పిల్లలకి స్కూల్స్ ఉంటాయి కదా
ఉ ఇప్పుడు ఇక్కడికి క్యాబేజ్ తీసుకుంటున్నా అండి షాపింగ్ మా ఇది మన కూరగాయల మార్కెట్లో ఒకే క్యా బేజి కూర చేయడం మీకేమైనా ఐడియా ఉందా ఇది ఇంతవరకు నేను ఎప్పుడు దొర్లే ఏ విధంగా చేస్తారు ఆ ఎట్లా చేస్తారండి ఏమైనా ఐడియా ఉందా మీకు
ఆ ఉందండి క్యాబేజీ ఫస్ట్ కట్ చేసి కోండి
ఆ ఆ కట్ చేసుకొని ఉ
నెక్స్ట్ ఇంకా కడాయి పెట్టేసి అందులో ఆనియన్ వేసేసి
ఉ
క్యాబేజ్ ముక్కలు ఆయిల్ పోసి వేసి అందులో తాలింపు గింజలు వేసిన తర్వాత ట్యాగ్ క్యాబేజీ వేయండి
ఉ అంటే ఇందులో ఆయన పురుగులు ఉంటాయింటన్నారు క్యాబేజ్ మా లోపల చూసు కోమన్నారు పురుగులు తెల్ల పురుగులు ఉంటాయి అంటున్నారు
ఫ్లవర్ లో పురుగులు ఉంటాయండి కాలీఫ్లవర్ లో ఉంటాయి కాలీఫ్లవర్ లో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం
ఆ
వేడి వాటర్ లో కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు దాంట్లో వేయ్యాలండి కొంచెం మరిగినయనుకో ఆ మరిగిన ఆ పురుగులు అనేవి పోతాయి ముక్కలను మనము బయట పెట్టుకోవచ్చు
ఓకే
ఊ కర్రీ వండుకోవచ్చు మళ్లీ దాని వల్ల మనకి ఇన్ఫెక్షన్ అయిద్ గదే
మ్మ్ అంటే ఎస్టిమేట్ గా మనకి స్కు సుమారుగా ఎన్ని రోజుల వరకు స్టోరేజ్ ఉంటదండి అది
తిన్న ఫ్రిడ్జ్ లో ఎన్ని డేస్ పెట్టినా ఉంటుందండి.
ఉమ్, ఉమ్ ఉమ్
క్కువ డేస్ పెట్నా ఉంటుంది బట్ ఇగ మనం నిల్వ జేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రిజ్లో స్టోర్ చేస్కున్న మంచిది గదా
హ్మ్ మ్మ్, హ్మ్
మన్న కర్రీస్ ఉన్నా గూడ అవి ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకోవడం వల్ల దానివల్ల ఏమయితుందంటే మనకి బెనిఫిట్స్
ఉమ్
స్ లేకుండా చేస్కోవాళ్లంటే ఎపుడు నూనెనే ఎప్పుడూ తిరుగుతది
అవును ఉమ్ అవునండి ఉమ్ ఉమ్ హు, ఇప్పుడిది క్యాలీఫ్లవర్ది చట్నీ గూడ పెట్టొచ్చు అంట్న్నారు, మీరెప్పుడన్న బేట్టారా చట్నీ?
క్యాలీఫ్లవర్ పకోడీ చేసాం, కర్రీస్ చేసామండి
క్యాలిఫ్లవర్ పకోడి చేసారా విత్ క్కడ మార్కెట్ లో వాళ్ళు దీన్ని చట్నీ గూడ బేట్టుకొండి సార్ బాగుంటదం అంటేను అంటే ఇప్పుడు ఎట్లా మనా మన మామిడి తె చట్నీ టైప్ లో పెట్టడమేనా ఇది గూడ?
అల్లెయ్యడమే
ఉమ్, ఊమ్
అలా ఉండదండి
ట్లా ఎట్లా పెడతారు?
కాలీఫ్లవర్ కూడా ముక్కలుగా కొంచెం పెద్ద పెద్దవే వేస్కోవాలె
ఉమ్ ఊమ్
ఆ, ఆయల్ పోసి
ఆయల్ పోసి ఆ ఉమ్ ఉమ్
డీఫ్రై చేసిన తర్వాత
ఉమ్
ఉప్పేస్కోవాలి కొంచెం కొంతమంది పల్లీ పొడి గూడ వేసుకుంటారళ్ళ
ఓకే ఆ
ఇంగ ఉప్పేసుకోవాలి
అదేలేండీ
క్యాబేజీ ఎగ్ కర్రీ చేసా
ఊ ఏంటండి
క్యాబేజి ఎగ్ కరి
క్యాబేజీ ఎగ్ కర్రీ తెలవదండి
తెలియదు
ముందే ఎప్పుడైన్న ఏదైనా కర్రీస్ చేస్తే పేరెంట్స్ యే చేస్తారండి. ఉ ఓకే ఓకే అండి ఆ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఓకే ఓకే